హాయ్
ఆయ్ రా ఏం చేస్తున్నావ్
ఏం లేదు నార్మల్గానే ఇట్లా బయట తిరుగుతున్నా
అవునా
మ్ నువ్వు
నేను బయట కూర్చున తిన్నవా
ఆ తిన్నా ఇప్పుడే
హ్ మ్
చెప్పాలింకా పోయినవా మరి కాలేజ్కి
లేద్ పోలే ఈ రోజు ఇంటికన్నె కాలిగా
ఆహ
నువ్ పోయినవా
నేను కూడా సేమ్ ఏం పోలేదు.
హ్
ఓకే సెప్ ప్ప ఇంకా అవును కబడ్డీ చూస్నావా పి ఇడి సీజన్
చూసాం ప్రీవియస్ కాదు ఫస్ట్ నుంచి చూస్తున్న.
ఓకే నేనైతే స్టార్టింగ్ నుంచి ఏం చూడ్లేదు అసలు చెప్ చెప్పాలంటే ఏమంటారు కబడ్డీ అనే మ్యాచ్ టీవీలో వస్తదా అని కూడా తెల్వదు తెస్తే ఆలో ఈలో చెప్తుంటే ఇన్నా ఇంకా ఏందం టే అప్పుడూ మాకు టీవీలో ఈ ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ రాకపోతుండే అన్నమాట యాక్చువల్గా
అవునా మేం స్టార్టింగ్ నుంచి చూస్తాం ఫ్యామిలీ మొత్తం చూస్తాం అందరం దానికి ఫ్యాన్స్
ఓకే మంచి అయితే అసలు స్టార్టింగ్ నుంచి అంటే ఇంకెక్కువ నాలెడ్జ్ ఉంటది. ప్లేయర్స్ గురించి నీకు అయితే నువ్ మంచి ప్లేయరే అయితే
మంచిగా ఆడతార్
నువ్వు ఈ కబడ్డీ ఇందులో చూసి స్కిల్స్ గుడా మంచిగా ఏమంటర్ లైవ్గా
ఆ నేర్చుకోదు ఆ అవును.
నేనైతే సీజన్ టెన్ చూసినా కొంచెం చూడ్లే
ఆ నైట్ నల్ల టువల్ ప్లే టువల్ నుంచి ఉంటది గదా
ఆ
ఫస్ట్ సిక్స్ ఏమో ప్లే ఆఫ్స్కి పోయినట్టు తర్వాత సిక్స్ ఇగ ఫస్ట్ సిక్స్ పడితట్టు ఆడతరు
ఆ
తర్వాత ఏమైతది పొయినోలు పోతారు అచేటోళ్ళు వస్తరు
ఆ ఇదంతా నాకు సీజన్ ట్వెల్వ్ సారీ లెవెన్ చూసినకనే క్లారిటీ వచ్చింది మొత్తం
హుమ్
జస్ట్ టెన్ అయితే తెలుగు టైటాన్స్ మ్యాచ్ ఒకటె చూసుంటాం
ఆ అప్పటి నుంచి చూస్తాం తెలుగు టైటన్స్ కి అప్పటి నుంచి తెలుగు టైటన్స్ సపోర్ట్ చేస్తాం
సీజన్ వన్ నుంచి
ఆ కానీ ఒకసారి మీరు రాలేక రాహుల్ చౌదరా చిన్నప్పుడు మనవి పాయింట్స్ స్టేబుల్ ఎక్కువ ఉంటుండా
హుమ్
ఆ మనం ఏమన్ ఇగ కొంచెం తక్కువ అయింది మళ్ళా ప్రీవియస్ లా మంచిగా ఆడింది
ఆ అసలు చెప్పాలంటే ఏమంటారు ఈయన క్రిషన్ గుడా ఉండు కదా తెలుగు టైటన్స్ అసలు ఆయన వచ్చినప్పటి నుంచి ఆ
చేసాడు అందర్నీ
హుమ్ మళ్ళా ఈయన త్రీనాద్ గుడా
అవును
అసలు ఆయన గుడా మస్సు ఆ మస్సూ ఏమంటారు మనకి హో ప్స్ హోప్స్ ఇచ్చింది అనమాట ఇట్లా వస్తది తెలుగు టైటాన్స్ అనేది ఆయన ఇంటర్వ్యూస్ చూసిన అవన్నిట్ల హుమ్ ప్లేయర్స్లో గుడా మంచి ప్లేయర్స్ నే సెలెక్ట్ చేసిండు గదా
రాస్పెమతో మంచి గుంది బారత్ ఇంగ మంచిగా ఆడింది
కదా టాల్ అసలు టాల్ ఉన్న వాళ్ళకి ఎంత చాయిస్ ఉంటాదంటే అసల్ రైడింగ్లా
అవును వాళ్ళనే ఎక్కువ తీసుకోవాలి అసల్ ఇంకా టాల్ ప్లేయర్సు దీంట్లో యూపి ఒదరు
ఆ ఎవ్వర కూడా యూపీ ఓదలని ఆడిండు కానీ అంత పర్ఫార్మెన్స్ ఏ రాలేదు కదా యూపీ హోదలు ఆడినప్పుడు అసలు భరత్ కూడా అంటే అందరికి తెలుసు అసలు
ఆ ఆయనకి త ఫాన్స్ అయిపోయారు
అసలు ఆయన ఫాలోయింగ్ కూడా చూసినావా ఆ ఆయన ఫాలోయింగ్ కూడా చాలా తక్కువ ఉండేయి మన తెలుగు టైటమ్స్ ఒక వచ్చినాక అసలు ఎంత మంది ఆయనకు ఫ్యాన్ పేజెస్ కూడా ఇంకా
అవును మస్తు ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆఐడ లోపని విస్ రా
ఈ గగా న్గా ఉంటాడు కానీ ఆయనకు కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా
ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఆడితే మంచిగా ఆడుతాడు పోతే ఇ మొత్తం బయటనే ఉంటాడు బయటనే ఎక్కువ టైం ఉంటాడు
కానీ అళ్లు అంత హైట్ ఉన్నందుకు ఎంత ఛాన్స్ ఉంటుంది వీళ్ళు భరత్గూడ ఈ గగన్ గౌడ ఇంకొక్కడు ఇంకేదో సమ్ ఏదో పేరుంటు వాళ్ళ ముగ్గురు కూడా చాలా టాలర్ెట్
వాళ్ళ టాల్ ప్లేస్ అంట దేవాం కూడా తాల్ ప్లేర్స్ అ బాడి ఉంటాయినకి
ఆ అయాన్ కూడా ఏమంటారు సేమ్ హైట్ ఉంటాడు కానీ ఇలాకన్నా కొంచెం తక్కువ ఉంటుండ
తక్కువ ఉంటాడు మళ్ళ బాడీ ఎక్కువ కుర్ద్ని
ఉ
అది నైన్త్ సీజన్ అనుకుంటా సిద్ధార్ దేశ మా టీమ్ లో ఆడిండు మస్త ఆడిండు
ఆ నేను కూడా ఇన్నా
అకే అక అప్పుడు ఇప్పుడు భరత కూడాడా ఎంత ఫ్యాన్స్ అయో అననికి అంత ంట ఎక్కువ అయ్యారు ఆ సీజన్ కానీ వాడని తయార అయిండు నా అయిపోయిండు
అరిే
మా తె రిటంన వాళ చాలా వంది రిటైర్ ఆయారు
ఉ
వాళ్ళే ఉండుంటేనా మరి ఈ పాటికి టూ త్రీ కప్స్ వస్తుండే
కనీ హోప్ ఇప్పటి నుంచయినా
ఆ అయ ఓడిన గెలిచినా గాని దానికే సపోర్ట్ చేస్తా ఇక నేనైతె
సేమ్ నేను కూడా కని గ మ ఉంటార్ ఇట్లా మ్యాచెస్ ఉంటాయి కదా ఆ మ్యాచ్ విన్న యినప్పుడు అయితే అసలు
మ్యాచ్ ఉన్నప్పుడు ఆ మస్తాందనిపిస్తుంది. తీసారు ఒక్క పాయింట్ తోటి గెలిచినా ఆ ఒక్క పాయింట్ తోటి గెలిచినా చాలండి పిస్తూ
టవల్ ఆ ఒక్క పాయింట్ తో ని గెలిచిన కూడా అసలు టోటల్ ట్రోఫీనే గెలిచినంత ఫీల్ వస్తది నే నేనైతే ఇంట్ల అయితే మొత్తం ఒక్క అయ్ కానీ మస్తు ఫైట్ ఇచ్చి రు
ఆ మస్తు
అస్సల్ ఎక్స్పెక్ట్ చేయ్యలేనంత
ఆ ఏ మరి అలా అంటడు ఈ సారి ఏం చేస్తావు ఈ సారి ఏం చేస్తావు ఇక మా తెలుగోల్లు సరే అండి సరే అండి ఉంటాడు కానీ మా డాడీ కూడా ఈ సారి మంచిగా హ్యాపీనే ఇస్ మా డాడీ కూడా
కనీ ప్రతి చిన్న చిన్న ప్లే ఏమంటరు రీల్స్ లో చూసినా కదా చిన్న చిన్న పిల్లలు ఏడ్చిరు అసల వాళ్ళు ఏడుస్తుంటే అసలు వాటర్ ఆగలే అసలు
చూస్తే మన నాక్ కూడా బాధ అనిపించింది
ఆ అసలు దానికన్నా ముందు మ్యాచ్ ఉమ్ ముందు మ్యాచ్ పాత ఫైల్స్ తోని ఆడి గెలిచినప్పుడు క్రిష ఏమంటారు క్యాప్టెన్ అసలు ఎంత క్రిషన్ కూడా కద అదే హ తినేస్త నిన్న మొత్తం అయిపోయింది
కని ఇంక ఇద్దరు పర్లేదు
ఆ ఈసారి ఇంకా గట్టిగా కమ్ బ్యాక్ కోస్తదని అనుకుంటున్నాము సేమ్ ప్లేయర్స్నీ ఉంచాలే సేమ్ ప్లేయర్స్ హమ్ ఎందుకంటే ఇక వేరే టీమ్స్ కి కూడా ఇదే ప్లేయర్స్తోని ఈల్లు విన్ అయి తరు అని
ఆశుమాలికని తీసుకోవాలి మా తార్తడాడ ఇంక
కానీ ఆశు మాలిక్ని నాకు తెలిసి తీసుకోకుండా తెలుగు టైటన్స్కి
తీసుకోరు ఎందుకంటే జ దానికి డబ్బాంగ్ ఢిల్లీలోనే ఉంటడు
ఉ మొత్తం ఏమంటారు
అలా కోచు అలా కోచు పంపడు కదా ఓవర్ కట్టి ప్లేయర్స్ ఉంచుకుంటారు
హుషారు ఉన్నా స ఎక్స్పీరియన్స్ తడిని తీసుకుంటూ మళ్ళీ మంచి ఎక్కడ డిఫెండర్స్
ఆ అవును కరెక్ట్ అనీకి గిరి స్థను క కని స్కుచ్చి గిరిస్
ఆ ఈ పునేరి పల్టన్స్ కూడా మస్తడిరు కదా
పుణేరి హర్యానా శ్రీ హర్యానా వసుకోవచ్చుని చూస్తే ఏమన్నా సెలబ్రే వస్తా నచ్చంది
కానీ హర్యానా సీజల్స్ ఫస్ట్ టైం తెలుసాను అంటే నేను ఈ టూ సీజన్స్ చూసినా కదా ముందు సీజన్స్ హర్యాణ టిల్లర్స్ గెలిచినందుకు ఎందంటి కొంచెం చాలా గర్వంగాలు మన్ప్రీత్ సింగ్ అయితే అసలు ఒక టైప్ ఆఫ్ ఆటిట్యూడ్ సారి ముందుసార ఏమో కోపం వచ్చింది ఈసారి పాపం అనిపించింది తెలుస అసలుస ఏమీ ఫైనల్ పోయిన
ప్లేఆఫ్కి పోలేదు కదా వాళ్ళ
ఫ్లే ఆ లాస్ట్ అ లాస్ట్ చూ సిక్స్త్
ఆ సిక్స్త్ ప్లేస్ ఓవర్ తోటి ఆడిరు ఆన రూ ఓడిపోయారు ఇగ మొత్తం మొత్తానికి పోయారు ఇంటికిలిపారు కావచ్చు మరి
అ అద అది ఆ పాట్నా పేరెంట్స్ ఎ కద
ఆ రైట్ ఆ పాట్నా ప్లేయర్స్ గల ప మన మ్యాచ్ హర్యాణ దవస్తో ఆడత
ఆ తర ఏమంటారు అప్పుడు ఆయనా ఫేస్ చూస్తే ఆయన తెలుసా అసలు ఈ సీజన్లో ఫస్ట్ దైవాంగ దళాలు రివెంజ్ తీసుకుంద ఫస్ట్ మ్యాచ్ అప్పడినుంచి ఏమంటారు ఆయనకి ఎ ఎక్కువ వైగ్రేషన్ ఉన్నా ఎక్కువ ఆటిట్యూ ఉ కొంచం తగ్గించు
తగ్గించుకుండు అనే ఆ ఫస్ట్ స్ట్ మాచ్ ఆడి వేర మన తూటి ఇప్పుడు ఎక్కువచ్చ చేయాలి పాయింట్స్ తర్వాత మనళ చూపించరుడు అది అన్ ఫేస్ మొత్తం మారివేన్
మొత్తం ఆళ్ళు ఏమంటారు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నా ఒకవేళ ఎక్కువ వాళ్ళకి పాయింట్స్ ఉండి ఆపోజిట్ టీమ్కి తక్కువ ఉన్నాయినుకో ఒక టైప్ ఆఫ్ స్మైల్ ఉంటుంది ఇక మేము గెలిచిపోయినా మ నా ఇ
అయ్యా మొత్తం ఇ వాళ్ళే కప్పుడు మీంద నా టెస్ట్ పో వాల్ల
ప్లేయర్స్ కూడా అంతే అసలు మ్మ్ ప్లేయర్స్ అంతే ఆయన కూడా ఆ ఆ లాస్ట్ మూమెంట్ లో ఇప్పుడు మ్యాచ్ అనేది ఎప్పుడు ఏం అయ్యే తెలివదు ఏ ప్లేయర్ ఎప్
ఆ ఎప్పుడు ఏమయేది తేల్వ్ ఇం మూయది కూడా తెల్వదు
ఆ
అని టీమ్ లో అయింద అనుకుంటా ఇంజురీ అయింది కొంకి అడు పోయినప్పటి నుంచి వాళ్ళ మొత్తం ఆడలేరు మధ్యలో తర్వాత ఆడచ్చినన్కనే ఆడినారు
ఆ ఎవరు ఒక ప్లేయర్
ఆ
కానీసారి ఏమంటారు తెలుగు టైటన్స్ ఏ గట్టి కంబాక్తోని రావాలి
గట్టిగా రావాలి అసలు రావాలి కప్పు గెలవాలి ఈసారి అంతే
మస్తు సపోర్ట్ ఉండే అసలు ఇన్స్టాలో ఏ పేజ్ చూడు భారత్గుడా తెలుగు
అప్పుడు కబడ్డీ ఆడే టై లో నాంట్లో మొత్ తమ్ అవే వొస్
సేమ్ నేనయితే ప్రతి ఒక్క రీల్ కి లైక్ కొడు స్తుండే ఇన్స్టా ఓపెన్ చేసే చాలు మొత్తం వీళ్ళదే కంటిన్యూ గస్
అ వ రోజ కొక స్టోరీ అయిన అలాది రాష్ట్ర అయితే భరతడది మొత్తం నేను ఎట్లా అంటే మొత్తం అందే వచ్చ వెలుసా
ఆ
మీరు ఫైవ్ టైమ్స్ గా విన్నాందు ఒకసారి విన్ విన్ విన్ అని అట్లా గ్రీన్ అంట్లో పెట్టి పెట్టినాం
సెకండ్లీ సెకండ్ ఏమంటారు సెకండ్ మ్యాచ్లా అంటే లైక్ సెకండ్
ఫస్టు ఆడిన ఇప్పుడు విన్ అయ్యారు సెకండ్ టూ త టైమ్స్ పోయారు తర్వాత అలా అయినవన్నీ విన్ అయ్యారు అలా ఎక్కువ ఓడిపోలే ఈ సార్ అసలు ఆ ఎక్కువ ఓడిపోలే యి సారి
కంటిన్యూగా ఫైవ్ మ్యాచ్స్ ఉన్నాయి ఇడు ఆడ అసలు ఫ్యాన్స్ అందరికి ఒక హోప్ వచ్చేసింది విన్ అవుతాం రా భయ అని చెప్పేసి
కూ అన్నారు
ద
అడ్ మస్తుస్ పలి చిన్నలు చ అందర అందరుగానే స్మైల్ ఉంది అప్పుడు వస్తు న్కు మంచిగా అనిపించింది వాళ్ళ చూస్తే మనకు మంచిగా అనిపిస్తుంది విన్ అయినప్పుడు వాళ్ళ ప్లేస్ లో హ్యాపీనెస్ వేరుంటంది
ఊమ్
అందరికి లాస్ట్కి హాయి చెప్పు లాస్ట్ హిమట్లో పోయింది గానీ గ్రేటే
కూడా వచ్చిరు
అవును వచ్చినారు అంకిత్ వాళ్ళ వైఫ్ వచ్చింది
అవును శుభం చెండే వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది
తండే వాళ్ళ వైపు కూడా వచ్చంది ఆయనికి మున్న మ మ్యారేజ్ అయింది లాస్ట్ సీజన్ అయినప్పుడు ఆనకి అంత మ వన్ మంత్
ఆ వాళ్ళ వైఫ్ కూడా కబడ్డీ ప్లేయరే కదా